హలో
చెప్పవే
చెప్పాలి
ఎప్పుడో ఔట్ రాత్ర
ఏంటి అప్పుడే పడ్ ఏంటి ఏడున్నరక్ పడుకున్నావా
నాకే తెలిదే ఏం చెయాలి అసలు ఏంటి అసలు అప్పుడు దాకా బయట మొక్క పెడతం అంటే ఉన్నాను తర్వాత నీతో మాట్లాడేతాకి బ్యాలెన్స్ లాక లోపలికొచ్చి వాట్సప్ చేసా
ఊ
నువ్వేమ వెళ్తున్నానే చర్చ్చుకన్నావా
అన్నాను
అసలు అప్పుడవుట్ మా మధ్యలో లేపారంట టిఫిన్ చేయమని ఏమీ లేదు రాత్రా అసలు కనీసం అల కదలడం కూడా లేదంట
స్య
మళ్ళీ పొద్దున్న నైన్
అవునా
ఉ
ఉహు
లెగిస్ కూడా ఏం పాట ఏం లేదు అప్పుడు కూడా ఇంకా బద్ధకంగానే ఉంది కానీ బాగోదని లేసా నిజంగానే అసలు అంతా ఏంటో లాగా అనిపించింది అప్పుడు కూడా బా భారంగా ఉంది లేసి ఇంకా అమ్మ వంట చెత్తంటే ఈ రోజు వంట అవ్వట్లేదు అని చెప్పి కూరగాయలు దొండకాయలు బెండకాయలు అయ్ ఇంటే కోస్ బాక్ ల్లో పెట్టా అన్నం తిన్న మళ్ళీ అవుట్ అప్పుడు మామ్మ ఫోన్ మాట్లాడుతుంది నువ్వు చేసినప్పుడు మా అక్క చేసినట్ ట్టుంది
ఉ
మాట్లాడుతుందని చెప్పి నేను ఇంకా ఇప్పుడు లేసా కదే అంటుంది ఏంటా ఆ నిద్ర అంటుంది ఏం తెలీదు నాకస్ల
తెలీదు
ఇప్పుడు భారం తగ్గింది తెలుసా తలకెక్కింది భారం
అవునా ఇది అగస్ట్ లో వత్తది కదా అవర్ ప్లేస్ అని చెప్ ప్పి తాడేపల్లి దగ్గర ఏదో పెట్టారంటే చాలా బాగుంది
ఎల్ల
చాలా రోజులయిపోయింది ఈ సంవత్సరం అసలు దీనికేళ్లా
ఎల్ల ఎల్దమ్ ఏ ఏమంటన్ ఫోన్ చేసావా
ఎక్కడ ఎక్కడే ఎత్తలా ఏదో స్టా ఏదో ఎళ్దాములే అంది అది కూడా ఇగ ప్లేసులు చూసేత్తది అది తెలుసా పిచ్చి దానికి ఏమన్నా చెప్పాలంటే
నీకన్ని వీడియో చెప్పిన సగం
అవరి ప్లీస్ అని తాడేపల్లిలో ఏంటి అంత బా కట్టాడు చాలా బాగుంది
చూడలేదే
నేను చూడల షాక్ అయ్య నేనె కెఫేలని కొట్టంగానే అవర్ ప్లీస్ అంట పేరే అవర్ ప్లేసు
అవునా ఎల్దం
ఎల్లాలి అసలు ఏళ్లలేదు ఈ సంవత్సరం ఎలాగో అది వత్తుంది గా
ఉ
ఉ
అసలు మామూలుగా కాదమ్మా ఇప్పుడు ఇంత నిద్దర లేదు అసలు
ఉ
చెప్పు
ఏం చేత్తన్నవ్
బతకాలి మల్ళీ మొక్క బాగా పెట్టేసాడు
చే వచ్చేదానికి
ఊ
వచ్చే వ్యాసం నేను బాగా వచ్చేప్పుడు ఇప్పుడు బాగా ఆకలి వచేత్తయి కదా అప్పుడు మొత్తం పీకెయాలి
అవును
హ
ఉ
ఉ
ఇంకెంటె
ఏమి లేదు గోరింటాకు పెట్టుకోలని ఉందే మా నాన్న తెమ్మన్నా మరి ఏం చేసాడో ఏంటో
అవునా ఎక్కడుంద
అంతా ఉంటది కానీ ఎవరెత్తారో తెలిదు
అవునా మొన్న ఇక్కడ కూడా అదే నువ్వు నేను ఈసారి వచ్చినోడి తెద్దా అన్న అక్కడ అంత ముందు అద్దకు ఉండే వాళ్ళమే
ఆ నువ్వు బయట పెట్టచ్చు కదా చెట్టు
అసల్ కాలి ఏది
మా ఇంటి ముందు అసలు ఎలా వచ్చేసిందో
గోరింటాకమ
ఉ బాగా పెరిగిపోతలు ఫస్ట్ పెరిగేదే అది
పెడదాం మట్లేదు సరిగ్గా పోయించండి
ఉ మట్టా ఉం గం మట్టి పోయిత్తవ చిత్తూరి మట్ట అయితే
లేదే మమ్న ఎదైనా పోయించాలి పోయి అయితేనే బతుతది శ్లోగా ఆక్తేయనా
ఊ
దమ్ము లేదు
దమ్ము లేదంటావా
అంటే మట్ అంటే ఇల్లు సిమెంటు ఇసుక అయంతా ఉండిపోయింది లోపల ద అదే మనం కొంచెం లోపల కల్లా తీసి పొయ్యి అల్మట్
అ
మొన్న ఇంకా మరీ విసుగ్గా ఉంటుంది ఇంటి ఎదురుంగ అని చెప్పి ఏదో అలా చేస్తుంది చెప్
హ హ
ఇప్పుడే అనుకుంటున్నలిగసి ఇంకా మళ్ళీ స్టార్ట్ వర్కింగ్
అక్క మామూలు తాళవంట ఎక్కడంటుంది అది తెలీదుండి మన వెళ్ళక్క కూడాడా నానా వెలిిపోయాడు ఆడావిడి ఉ చెప్పద
అ చెత్రే
ఏంది ఏదో ఏదో చెప్తున్నా
ఆహా నేను
అ
ఏవన్ మళ్ళీ స్నానం చేసి వర్కింగ్ స్టార్ట్ అనుకుంటా
తెలీదుంట దానికి
కూర్చోవాలి
లేదా ఏంటి తాళం సరే చెప్పవ
ఏవే మా అమని లోపలి పెట్టి తాళనే సపన్నారా
అంత లేదు మా నాన్న తీసుకెళ్ళడు మా ఇంటికి ఎప్పుడు తీసుకొచ్చేయడ వతుదని అంత ఆల లేదంట ఆలం కనిపించట్లేదంట
అవునా ఉందా
లేరు
బానే ఉంటుంది అసలా
ఉంటుంది ఇంకా అలా మర్చిపోకూడదు దగ వసి వచ్చాక ఒకటి దేవుణ్ణి కోరుకోవాలి చచ్చిపోయేంత వరకు మనన్న మనమే వండుకోవాలి
అంతే
అంతే అసలు మత్తి మరపు అయితే అస్సలు రాకూడదు అసలుభర్త ఎవరితోన చేయిచుకోకూడదు ఫస్ట్ తిని తినకపోయినా మర్చిపోయినా కూడా పర్లేదు బాగా యాక్టివ్గా ఉండాలి
మనం వండుకున్నా వండుకోపోయినా పెడితే ఒక పక్కన ఒక మద్ద దని బ్రతికేటట్టు ఉండాలి
హ
మ అసలు ఆ ఆ మతి ఇస్ మత్తం అవన్నీ అసలు చాలా కష్టం తెలుసు అందుడి ఎందుకంటే మా నాన్నంతా చాలా పడ్డాం
హ
ఎక్కడ అద్దెకిచ్చేవాళ్ళు కాదు
హ
ఏందామా ఎంత ఆగేది ఇప్పుడు దాకా అటు ఇటు కూర్చున్నా నడుగుతున్నా ఇప్పుడేనా
నేను నడుతున్నా ఈవే పూజ ఏంటి అలా తగ్గిపోయా అంటే తింటం లేదా అంటుంది
కినట్లా అది ఏ మాసలా అమే పాతుంది
ఇంటి రాగానే మళ్ళీ తినేతదీ
ఇంటికి రాగానే అన్నన్ని టైమ్ టు టైమ్ వచ్చేస్త దానికి
ఉ
ఆ
ఉ రైస్ బాగా తింటది తెలుసా కూర కన్నా
అవును
ఉ
ఉమ్ చెప్పు
ఏం చెప్తున్నా స్టార్ట్ చేయలేదు ఇంకా
సిక్స్ కేే
సిక్స్కా ఫైవ్ థర్టీకి కాదా
లేదు టైమింగ్ మారిపోయింది ఇప్పుడు సిక్స్ టు త్రీ
ఏం కుర్ర
చిక్కుడుకాయ టమాట
ఆహా
మీది
మదా ఈ రోజు ఉల్లిపాయ్ పచ్చడి నూనూ తోటకుర పెసరపప్పు
ఉహు
ఉమ్
చెప్పు
తోటకూర పెసరపప్పు బాగుంది
నేను రమ్మంటాదీ ఎండి చేపలు వండిద్దం అంట
అవునా
నిన్నే తెచ్చ ఆక్కడ
మీ ఊర్లో జరుగుతే ఏమే
మా ఊరు వంతెని మీద మొత్తం అయ్యే
ఎక్కడే
అతడ వస్తే అక్కడ బాగా అమ్ముతారు అసలు చాలా మంది వచ్చ రేవు కదా అక్కడ అతగా
ఏమే నాకు నిన్నే ఒక విషయం దొరికి తెలిసింది ఇప్పుడు వీళ్ళు వేటకెళ్తారా వేటకెళ్ళిన తర్వాత గ్రేడింగ్ చేస్తారు కదా
హమ్
వన్ టూ గ్రేడింగ్ కాకుండా త్రీ ఫోర్ ఉన్న గ్రేడింగ్ లోవి అక్కడే ఉప్పు రాసేసి వేటిలోనే ఎండిపోతాయంట
తండిపోతే అక్కడ అలాగే మరి వచ్చే మాకు
నాక్ తెలిదు హాల్లో ఎండిన చేపలు పచ్చి చేపలు రెండు తీసుకొస్తారండి పచ్చ చేపల ఐసు
అవునే అవును మాకు అక్కడ అలాగే ఉంటయి అక్కడ ఏంటనుకున్నా వంతేలా అ పనిస్త నువ్వు ఎప్పుడు రాలేదు అటు ఒక పెద్ద వంతెన ఉంటా ఒక మూడు కిలోమీటర్ల వంతెన మూడు కిలోమీటర్లు వంతేనే ఉంటది
అవునా
పెద్ద వంతెనే దాని మీద ఫోటోషూట్లు కూడా తీస్తున్నారు కదే
తెలిదు అసలు నేను రాలేదు ఎప్పుడు ఇంటి గోదావరి సైడ్ అది గోదావరి గోదావరి
కాదు
ఆ
అటు కాదు మాలుగా కృష్ణన్నది పాయే అది
కృష్ణ నది పయా
ఇట్లా అంతకు ముందు ఆ మూడు కిలోమీటర్లు పడవంట. అసలు మా నాన్నప్పుడు నడకంట మా అమ్మ అప్పుడు ఏమొ పెళ్ళైనాక పడవలో వచ్చేదంట గంట ప్రయాణం ఉంటది. అక్కడ నుంచి ఆరే నుంచి ఎటు త తీసురాడాకి
మ్
అక్కడ మాకు అది దాటిన ఇవే అసలు ఇప్పుడ ఎప్పుడైనా చూసాం అసలు అక్కడైతే కార్లు కార్లు ఆ మరీ కొనుక్కుంటారు తెలుసా? చాలా కొనుక్కుళ్తారు అసలు వేలు వేలు కొనుక్ జళ్త రాసిన
ఉ ఏమో మన మా అమ్మ బొమ్మ పచ్చి బొమ్మడి అయ్యి ఇన్ని కొనుక్క పండుకప్ప ఇండి ఇంటి చ్ మెత్తల్లి ఇవన్నీ హైదరాబాద్ కి కేజీ కేజీ తీసుకెళ్నప్పుడు ఒక బొమ్మిడాయి ఎ ది ఇచ్చాడు ఊరికినే దాన్ని ఎంతమొ మక్కల కోసం పులి చేసిందమ్మా వాక్ వాద్దున్నా అహ్
వండుకునేటప్పుడు వాసనే అనిపిత్తది తిన
తినేత్తాం ఆప్పుడు ఏమో బొమ్మిడేల్ పుల్స్, బొమ్మిడేల్ పుల్స్ అంటుంది అందరితో అహ్ హెహు
మాములుగుందా వచ్చేది
నవ్ వచ్చత్తాంది నా
మనకు అమ్ముతారు లారి బొమ్మిడాయలు
ఎందుకమ్మరే అమ్ముతారని తెలుసు కానీ చ్ అంత ఇజిగా అన్ని తెల్ంటే అ ఎం పండుగ ప్ప పండుకప్ప అన్నాము నిజంగా నాకు నాసలు నచ్చలేదు.
ఉమ్ బొమ్మడే బానే ఉంటది ఒకటే ముళ్ళు మెత్త అంటే బాగా మెత్తగా ఉండదు ఎక్కువ మ
ఆ పర్ చూ తెలుసు మెత్తగా ఆ నిన్నండిన అసలు పండుకప్ప ఎండింది అసలు బాల నాకేందుకు డబ్బులు వేస్ట్ అనిపించింది అదొక రకంగా ఉంది టేస్ట్
అ
అ వద్లేం అని చెప్ప వదిలి పడిసెనే
అవునా అంతేలే నేను నిన్న ఏంత మేము ఏం కానీ చిన్న చిన్న
ఏమి వంకాయలు అంతా కేజి డెబ్బై రూపాయలు అంతా
ఏంటి మనకాడ
మనకంట మా నాన్నమన్న నిన్న వండుతామని మా అమ్మ అయితే అమ్మంటే కేజీ డెబ్బై రూపాయలు చేయను అనేట్లేదంట ఏరుకోవడానికి
అవునా అమ్మ నిన్న మాముూలు మామూలు వంక లేవా నిన్న అవును అవునా ద కేజీ డెబ్బై అంటక
డెబ్బై అంట మా నాన్న వెల్ళొచ్చ
ఓసారి బాగా పెరుగుదుంది తర్వాత ఐదు రూపాయలకి వచ్చాది
ఐదు రూపాయలు అనే నేను డెబ్బాయి ఎప్పుడు చూడలేద టమాటా పెరుగుద్దని నాకు తెలుసు కాని
ఉ
ఏమో అలా చెప్పాడు మరి
ఉందే ఉంటాలే
ఉ నడించలో ఎంత జామున్న అ సుకున్నేడం దంపా చక డం
ఎండి ఏనిటికి వస్తున్నాడు ఇడు